హలో.
వచ్చేశావ.
వచ్చేసాను. ఎవర్వీ. అ ఐపొయ్యాయా. ఫోటోషూట్ ఆగిన్నా. డు ఒచ్ మమ్మతో.
గోటట.
ఉమ్.
ఓకే.
ఉమ్.
మొత్తానికి అవకోట్టేసవ్.
ఇలా ఇంకియ్యట్ల. మమ్మీ కూడా ఈలా ఇప్పుడు.
అవునా ఈరోజైపోయినతరవత ఇంకిలేదా.
ఇరవై రెండు ఇరవై నాలు గా మమ్మీదీ.
ఆహా ఓకే ఆహా ఆహా ఒకే మాగూడ షాటప్లోద్దు.
ఏమో చేద్దం ఏన్న
మ్మ్ వాడు ఇచ్చాడంట మళ్ళీ మన ఏం చేస్తాం అబ్బా
మ్మ్ ఏదో ఒకట్లే దొరికింది మహాప్రసాదం అనుకోవడ
అంతలే మనకు బిర్యానీి వచ్చింది
అంతే ఆ అంతేగా ఒక బిర్యానీ తెచ్చుకొని తిన్నట్టే
అంతే అవును అంతేనే వస్తే రాని చూద్దాం మనకేచ్చ బిర్యానీ పని కొత్తయ్
ఉంటే
మ్మ్
మ్మ్ రేపు నాకు కాలేజ్ ఉంది నా స్లాట్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఉంటే చాలంట
ఆహా ఆయితు
మ్మ్ మ్మ్ గయలా పోద్దునాటి టీ సీ కి వెళ్దాం అనుకుంటున్నాను నో
ఇకు
కా లెవెన్ థర్టీ గా పొద్దు పొద్దున్నే లే మా ఫ్రెండ్స్ ఎవ్వరు రారు రేపు
సరే తీసుకెళ్నా
ఒకవేళ తను లేకపోతే నీ ఫోన్ వేస్తా తీసు
ఊరు ఏళ్లలేదా
రేపు మధ్యాహ్నం అంటే వెళ్లేది ఏ టైం స్టార్ట్ అవుతారో తెరిదు మ్మ్ మ్మ్ మ్మ్ హ్మ్ హు ఉన్నదే
పొద్దునా నువ్వు బస్ ఎక్కే ముందే చెప్తే ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ
ఓకే పదిను వరకలా వస్తా బయటికి
అంతేగా తెలుసుగా ఉంటాయి అదే ఇది ను వచ్చే టైమే గద మ్మ్ చక్కగా వచ్చి నేను అటు నుండి అటు తీసుకెళ్ళిపోవచ్చు సరిపొద్ది
బోక్స్ పెట్టుకొని వస్తారా ఇంట్లోనే
మరి అంతేగా అది కామన్ అది లేకపోతే నే డౌట్ వస్తది బస్ ఇంగ మనకి బాక్స్ తమగా
అవును మ్మ్
చయించి పడేయకుండా, మధ్యాహ్నం మీద కలెక్కున వళ్కి ఇచ్చేద్దాం. కనీసం ఆ ట్లయినా, సంథింగ్.
పుణ్యమొస్తది పుణ్యం. అ
ఉమ్, అంతే అంతే.
ఉమ్ అప్పుడు, అన్న దాతా సుఖీభవ అంటర్.
ఆ హా, నేను అమ్మదాత సుఖీభవ అంటా. ఎందుకంటే నీ చేత ఇప్పిత్ చదు
ఉమ్ హు, ఇదసలు అనుకోని వా అలాంటిది.
మావులుగుండదు? ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు మన దగ్గర, ఎప్పుడు ఒక కొత్తగుంటయ్. ఆహా. ఇంగ ఇంక ఎల్లుండి నుంచి అవసర్ లేదా కాలేజు?
ఆ
అవునా!
హుమ్.
అయ్యా, అయినా పర్లేదు వచ్చేయి.
ఉమ్, వస్తా మధ్య మధ్యలో.
ఎందుకు? రోజు వచ్చేయి, ఇంట్లో ఉండి ఏం చేస్తావ్?
ఆ, రోజు ఏం చెప్పి రావాలో? ఉమ్
అంటే, నాకు మళ్ళీ ఫ్రైడే నుంచి అయ్ తదో లేదొ? మల్లెప్ ప్పుడు కలుస్తామో? ఫ్రైడే నుంచి ప్రీ వెెడ్డింగూ. ఫ్రైడే నుంచి ప్రీ వెెడ్డింగ్, వాళు రమ్మంటారొ ఏమో తె తెలీదు. అది వాడు ఏళ్తాం ఏళ్తాం అంటున్నాడు, పిల్లవడేమో మాక్సిమం.
ఉహు, వెళ్దాం అనుకొని ఎళ్తాం ఎళ్
ఆ, మేమెళ్ళాలి అన్ అంటున్నాడు.
ఆహా! బాగ ఎక్కువయిందిగా? హు అదేలేే, నువ్వు ఉంటె ఆడ్ అడ్డు
అవును పూసుకు తిరగాలిగా
అది దానికి కాదులె అది వేరేది అదేముంది నువ్వున్నా తిడతారే అనుకో
మరి ఇంకే ఉంటది
హు నికి ఇంకా అర్థం కాలేదా
ఆ మాదిరేం జరగవులే
అబ్బా అబ్బబ్బా రాత్రి ఏముంది రెస్ట్ తీసుకుంటున్నామ్ అంటారు ఒ ఒ
లేదు అంటే అవుట్ ఆఫ్ ఎళ్లట్లేదు ఇక్కడే లోకల్
గుంటూరులో నా
బీచ్ ఇంకా ఏవో పాత గుళ్ళు ఉన్నాయంట నది దగ్గర కృష్ణా నది దగ్గర ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ ఆ ఏ రోజు కా రోజు చెప్పిన
మరి ఇంకే పిలవడానికి ఏం రోగం నేను ఇంక దానికి అడ్డేమో అనుకొని పిలవట్లేదు అనుకున్నా మరి ఆ దగ్గరేగా పిలవచ్చుగా చూస్తావు నువ్ కూడా గుర్తు పెట్టుకో ఇవన్ని రేపు నీకు వస్తే నువ్వు కూడా చేయాలి
ఏంది కావాలి
ఉ
వాడ అట్లా చేసుని అం
అంతే ఎగ్జాక్ట్ అన్ని అన్ని గుర్తుపెట్టుకో ఉ నీ జాలి హృదయం జాలి చూపించి చూపించింది నే నన్ తీస్కొనేల్ నేనొస్తా
ఉ ఓకే
ఉ
ఏరె మొన్నగూడ అంతేగా మొన్నగోడ నా బట్టలకి ఖచ్చితడు ఖాళీ ఉన్న వాన్ని తీసుకెళ్ళదు నేను
అంతే వాడు తీసుకెళ్ళినప్పుడు మనం ఎందుకు తీసుకెళ్ళాలి ఉ ఎంత బాగుందో తెలుసా నిజంగా తేలన్ చాలా బావుంది నీకు బాగా సెట్ అయింది తెలుసా లో నాకే మైండ్ పోయింది ఇంక నేను చాలా ఫీల్ అయ్యా డైరెక్ట్ చుల్లెదే అని చాలా బావుంది అసలఆ క్లాత్ ఎంత బావుందో
ఫ్రీ ఉంది ఫ్యాంట్ అయితే చాలా హాయిగా ఉందబ్బా
హుమ్ బావుంది నీకు
హుమ్ ఔను
హుమ్ పెళ్లి కూతురు ఏం బాల ఆమె నాకసల్ నచ్చలా
లవ్ మ్యారేజ్ కాదనుకుంటా అరేంజే అనుకుంటా
ఏ
ఆ ఆ ఇయన్ని మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చూస్ తొంటే లవ్ మ్యారేజ్లా అనిపిట్లా
ఉహు
ఏదో అలా బిల్డప్ ఇస్తున్నాడు గానీ
హుమ్ అంటే ఇంకా ఊరకే క్లోజ్ అయిపో ఉంటారులే ఎట్లాగానే ఉండాల్సిందే గా తర్వాత అయినా అని అదే హుమ్ ఏంటత హుమ్ హు హు
కట్నం ఏం లేదంటా వాడికి ఆ అందరు అదే అంటున్నారు వాడు బానే ఉంటాడు అమ్మాయి పెద్దదిలా ఉంది అంట కట్నం అడిగితే ఉహు అడిగితే మనం ముందే అనుకోలేదు కదా లేదను ను
అయ్యా
కట్నం లేదు వాడేమో వెన్నిలాల్ గోలగోల చెత్తా ఉంటాడు నేను మరి అంత ఎదవా లాగ కనబడతాన
అ
హిందీ గూడ ఆడిస్తారంటే ఆది మాములుగా ఇన్వెస్ట్ ఫాలో అవ్వాలంటే హుమ్ ఇంకా అసలు ముందు మాటల్లె ఎంగేజ్మెంట్ లో కూడా లేదనుకున్నరంట ఆలైతే
అ అట్లైతే ఆలకు పెళ్ళి చేసే ఉద్దేశ్యం ఉందా లేదా
గుళ్లో చప్తే ఒప్పుకుంటారేమో
అట్లానే ఉంది వాళ్ళ మాటలు వింటుంటే నాకు హ్మ్మ్ ఎంగేజ్మెంట్ బా చేసారా?
అబ్బా నీకు ఫోటోలు పెట్టలేదా? పెడతా ఉండు అసలు డెకొరేషన్ ఉంది కల
తక్కువలో కానిిచ చ్చేసి ఉంటారు హ్మ్మ్ ఆహా ఏ జీవితంలో వేసినా ఒకసారి వేసుకోవచ్చుగా
ఏమో సరే పల్లెటూరు పల్లె పల్లె టూరు కూడా వేసుకోరు అడే కృష్ణజ వైటు పింకు రాణి పింక్ ఏదో అంటారు చాల అది మధ్యలో ఏర్రగా మెట్టలాగా అటు హాట్ చేశారు థర్మాకోల్ మే కట్ చేసి కట్ చేసి రెడ్ కలర్ వేసారు ఆ ఎందుకులే బాలేదు ఏమో అ
నీ పెళ్లి కి దగ్గర ఉండి చేసుకుందాంలే మంచిగా
నువ్వు ఉన్నావుగా
ఆ
నువున్నావుగా
నేను ఉండనుగా అనాలి ఆ హ్మ్మ్ నేనేం ఉండను
ఆ ఇప్పుడే కట్టుకుంటా అన్నావ్
హ్మ్మ్ ఊకే నువేం అంటావో విందాం అని
ఆహా
హ్మ్మ్
బాగా బాగా ఎక్సట్రాలు చేస్తున్నావు రా
హ్మ్మ్ చేత ఆ మాత్రం మా అన్న పెళ్లంటే
చాలు చాలు కొరుకుతారు కింద పడేసి కొరుకుతారు చెప్తా నీ పని
అ
నేస్కో చూసుకుందాం హస్కెటి గోల్కడా చూసుకుందాం అంటవా నియం ఉహు కుక్కలెహడో
ఉహ్ ఉహు
హు రేపు మధ్యానం నువోస్తావా. నేన్ రావాలా
చెప్తాడి నీకు
ఆ నువ్వు బయిటికొచ్చాయ్. రేడిషల్ ముందే పేషో రావాలంటే మన రావాలి కదా అం తో దురో
ఆ హు అలాగే ముందే జెప్తాన్ నీకు
ఒకే
హుహు అయితే వాడు ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తామంటున్నాడు. కానీ వెళ్దాం అనట్లేదనమాట
అదే కదా
ఉహు
నేవోలే
మరి లొకేషన్ శుడానికి తీసుకెళ్ళాడుగా బానే
అదే కదా మళ్ళీ ఫోన్ చేసి, ఒక సాంగ్ పెట్టి బావున్నారా అడుగుతున్నాడు. ఎన్ని మాట్లాడుతున్నాడు గాని.
హు హు ఏలైవా
హు
ఓహు
హేవోలె
అంటే చూసేస్తే కాపీ కొడ్తామానేమో
సే అవున్ నాట్ట పాలం బ్యాచీ మనమెందుకు కాపీ కోడ
ఆహా వాళ్ళు ఎవర్ ఫిలింగ్ వాళ్ళకి తెలిదుగా ఆ వాళ్ళ లేదా బాద్ మహుకుంటారు. ఎవరైనా ఎవరిది వాళ్ళకి బానే కనిపించిది. హు ఆ
కొన్ని ఫోటోలు పెట్టారు. వాళ్ళకి వాళ్లయి ఈడు ఇంకా నాయ్ పెట్లేదేంటి. హు ఆ లేదు నః
అదేంటి పొద్దున ఫోన్ చేస్ అప్పుడు చేసేసాను అయిపోయింది కట్టాలి
అదే కదా
ఆ కటిచ్చుకో
ఇప్పుడే మెసేజ్ పెట్టా
ఆ
పమగా అసలే డ్రస్ బాగుంది ఆ కొన్ని ఫో లు బాగున్నాయి ఎందుకు వదులుతా తీసుకుంటాం సప్ సప్ సప్ అని వదిలేస్తాం.
హ్మ్మ్ మీ అక్క బా పట్టించుకుంద అనమాట అయితే నిన్న నిన్న
బా
చెప్పావా నాక్ అసలు
నువ్వు ఉన్నావుగా పక్కన ఆ రోజు మా ట్లాడు కునేటప్పుడు
ఎప్పుడు అయినా చెప్పాలి చెప్పాలి అయనా అబ్బా అయితే నేను చేసుంటే ఇట్లా ఇట్లా వచ్చిదా ఇట్లా ఇట్లా వచ్చిదా చెప్పు
అంటే ఇప్పుడు నువ్వు అట్టు నేను ఇటు ఉన్నాం కాబటిీ నీతో ని ఎలా ఉంటుందో నా
అంతే అంతే వయసు వరస
ఆల్రెడీ మళ్ళీ నెక్స తంటకన్న చేద్దాం చేస్తా మళ్ళీ హ్మ్మ్ బాయ్